ప
హలో అన్నా
ఇప్పుడ ఏద గ గ్రౌండ్ గురించే గా మనం మాట్లాడేది
ఆ ఆ
ఉ ఇప్పుడు బట్టమ్మ గ్రౌండ్ ఉంద అది ఎంత ఉంది మన ఊరంతా పోతే వాడతామారా
లేదు
పట్టము ఇప్పుడు ఈ మన కొత్త ప్లాంట్ వడద్ధి చూడు
ఆ ఆ ఆ
ఆ ఆ ప్లేస్ ఉత్తదేనా
ఉత్తదే
ఆ ప్లేస్ నాన్న కనీసం లే మోరంబోషి ఆడు వర్కు చేసిన అటు కూడా ఆడతారెమో బస్
ఆడతది
నేన్ అది కూడా చిన్న పాటి గ్రౌండ్ అయితది గద
అవును
ఏమో
ఆలోచించాలి అన్ని
అ సరే ఇప్పుడు ఇంకా ఇంట్లనే ఉన్నరా
ఆ
మన ఇప్పుడు అది ఏది ఇప్పుడు శేఖర్ వాళ్ళ ఇంటికి మీది అటు అటు బోర్డు ఉన్నదా
అవునొ డు అదేదో కడతంది కదా అప్పుడు
అదే క్రీడా స్థలం అని అప్పుడు బోర్డు పెటిరు
ఆ ఆ
కతం ఇప్పుడు క్రీడా స్థలము మళ్ళా గవర్నమెంట్ స్కూలకె ఐంది
ఆ ఆ బొడు తీసకపొయి ఆడ పెట్టిల్లు కదా
ఆ కతం ఇప్పుడు అవి గవర్నమెంట్ భూమి అంతా కబ్జా ఐతండే
ఆ
ఇగ అంతేందుకు ఇప్పుడు బోర్డు ఇంకా నాలుగు ఐదు రోజులు అయితే ఇగ నాలుగు ఐదు సంవత్సరాలు అంటే ఆ బోర్డు కూడా! ! ! ! ! ! ! ! ! !
ఆ కూల కొడుతరు దాన్ని మొత్తం మంచి సాపేసి దాన్ని వేదో ఒక చేస్తె మస్తుంటది ఆడ
ఆ
మన ఊళ్లే చాలా ప్లేస్ ఉంది అని అనుకుంటే చేయ్యొచ్చు చాన్నే
ఆ ఇప్పుడు అది లేదా ర రావణాసురుని గ్రౌండు
ఆ
అది వాందేవనిదో గవర్నమెంట్ కొంటె అయిపోతది కదా
ఆ ఆ
అదయితే సెట్ ఐతది అన్నింటికి సెట్ ఐతది
అ
గ్రౌండ్ బాగానే జరుగుతది కదా మనకాడ
ఆ అవునన్న గ్రౌండ్ లు ఉన్నయి గనీ అండ్ ప్లే గ్రౌండ్ కట్టేటోళ్లు లేరు
అసలు ఆ దాని టాపిక్ తీస్ టోళ్లు లేరు ఫస్ట్
అంతే
ఇప్పు మన ఊరోళ్లు ఏదనా మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు పోయి ఊరుకు గ్రౌండ్ కావాలి ఇట్లా అది ఇది
ఆఆ ఈ సర్పంచ్ లు మీటింగ్ మీటింగ్ పెటినప్పుడు ఓలు ఒకలండోతే
ఆ అది కూడా ఒక పది మంది పదిహేను మంది దాంక కలిసి అనాలే
ఆ ఒక్కడన్నా కూడా ఇబ్బంది ఉండది ఒక్కడన్నా కూడా పట్టించుకోరు
పట్టిచుకోరు ఇప్పుడు అదే ఇప్పుడు షర్ర క్రికెట్ అడ్తరు చూడు
ఆ ఆ ఆ ఆ బ్యాచ్ అంత ఉత్తగనే
ఆ ఆ గ్యాంగ్ మొత్తం పోయి అడుగుతే ఎందుకు పెట్టర
ఆయనకు మళ్ళ సర్పంచ్ కూడా తెలిసు ఉంటది ఆళ్ళు ఎందుకంటే ఆన్నే ఆడతరు కాబట్టి
ఆ ఎన్నలా ఆడదాంటరూ
ఏదో ఒక గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అట్లా ఏమని అడుగుతే హ
అట్లా
అందర పతికింజాలు పెట్టివ ఎలా అయితే యిలా
ఆ
కిన్ని కొంగాల లేవాలా కష్టం మనది పెట్టుకుంటే ఎక్కువ
ఆ
అప్పుడు మాది మా పెద్ద అమ్మలు పెట్టినాక అంతేగాని ఎవలికి పోదైనంతవరక అైతే
ఆ
మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బెట్టిని మొలవలేదు ఎందుకు ఫోర్డ్ మాట్లాడతారు ఇగ
అంతే
అదే మనల్లో అయితే పెరుగుతే పేరుగుతాయ్ పోతే పోతే మలా వెసుకోచ్చు
అనుకుంట్రు
ఆ
హ ఇప్పుడు ఈ అన్న ఇప్పుడు ఈవెంట్స్ లో ఐ జంప్ లేదు కదన్న
హైజంప్ లేదు రా ఇప్పుడు లా ఈవెంట్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ రన్నింగ్ పెడతారు
ఆ
మాక్సిమం అయితే ఫస్ట్ హైట్ చూడాలే
హైట్
ఆ ఒక్కొక్కసారి డైరెక్ట్ రన్నింగ్ పెట్టినాక హైట్ చూపుతారు ఒక్కోసారి హైట్ పెట్టినాక రన్నింగ్ పెడతారు
ఆ
ఒక ఇప్పుడు రన్నింగ్ కొట్టినామా హైట్ వచ్చి రన్ని రన్నింగ్ కొట్టినాక మళ్ళా లాంగ్ జంప్ అది లాంగ్ జంప్ బారు
ఆ
మనం ఒకటి జడ్డు లెక్క జిగ జాగ ఉంటది
ఆ
ఇప్పుడు మన రోడ్డు ఏమిటి ఏందన్నా టర్నింగ్ కాడా ఒకటి వైట్ అండ్ బ్లాక్ నా గీతలు ఆ అది ఒకటి ఐరంది పెడతారు చూడు
ఆఆ
సేమ్ అట్లనే ఉంటది కానీ అది జిగ జాక్ ఉంటది
ఆ
దాని మీద నడవాలి
పైన్నా
ఆ దాని పైన కింద పడకుండా నడవాలి ఒక మన చెక్క అంత దొడ్డు ఉంటది
ఆ
మన బండి కా అది ఉంటుది చ కానీ
ఆ ఆ బండిగానే
ఆ అంత దోడ్డు ఉంటది
గుండగా ఉంటాయా
గుండరాండ పొడుగుంట ఇట్లా జడ్ ఎక్కుంటది అర్జెంటట్ లెక్కున్న దాని మీదకెళ్ళి కింద పడకుండా నడవాలి
ఆ
అన్ని క్వాలిఫై అయినాక మెడికల్ టెస్ట్ పొల్ల
ఆ మీ మెడికల్ ఏం కాలేగాన్న
నాది రన్నింగ్లాాకానేనా లోపలికి పోలే ఇంకా
ఎందుకు
ఏ రన్నింగ్ ఎల్దేనేను కాలే
ఆ ఓకే అండి రన్నింగ్
క్వాలిఫై ఒక్కొక్కటి క్వాలిఫై అవుతండి ఇంకా ముందు పోతాం
ఆ
ఒకటి వేనాండి అన్ని వేయినట్టే ఇక
అంతే
ఆ ఇప్పుడు సరే అన్ని కొట్టిన అన్ని వేసినాం తర్వాత వచ్చి మళ్ళా మెడికల్మయినా పెయిన్ అట్టేయి ఇక
ఆ రైడే
దానికి రికమెండేషన్లు లంచాలు ఏ నడవ అసలు
ఆ ఇప్పుడు అవినాష్ అనేది అప్పుడు మెడికల్ అనేవింద
ఆ
అవినేశన్న రన్నింగ్ చేస్తాంంటే ఇప్పుడు కాలు బినికికింద అడిగా
వయిస్ కరక్ట్ వస్తలేదురా వయిస్ కరక్ వస్తలెదు హలో వయిస్ కరక్ట్ వత్తలేదరా
ఒక్క
హలో
ఇప్పుడుత్తా నన్న
ఆ అత్తాంది అత్తాను
ఆ
ఆ మళ్ళ పోయేది
ఆ
ఎం సిగ్నల్ వస్తలేదా
ఆ
సిగ్నల్ వట్టలేదా రా
సిగ్నల్ ఉంది బయట ఉన్నదేంటిది బయటనే ఉన్నా నేనుంటి అండర్ అండర్ గ్రౌండ్ ఉ పై వచ్చిన
ఆహా
ఆ
బయతుంన్నవ
ఆ
అంటే ఇక మీ బాబాయ్ వాళ్ళు ఇంటికాడ కాకుండా వేరేక్కడ ఉన్నాం అంటారు అ ఉార తిరిగినచ్చార్ మరగట్లే ఎన్న
ఏడున్నారు ఇంటికన్నా ఉన్నార
ఆ
ఇవ్వలేవాలు ఉన్నారు
ఇట్ల చార్మినార్ ట్యాంక్ బ చూసొచ్చుిన వరపోయి బయటి పోయి
అయి అప్పుడే చూచ మన్ననే ఇప్పుడు కొంచెం అనకు పోవాలింటన్నా
ఓహ
అ
నీనా ఆ హైదరాబాద్ కుక్కరోజు మూడు సార్లు బోయిన గానీ అయ్ ఏయ్యి జుడలే
ఆహా నువ్ చాన్ సార్లు వచ్చినావు అనుకుంటా రెండు మూడు సార్లు వచ్చినావా
ఆ రెండు మూడు సార్లలలా వచ్చిన
నువ్వు ఆ ఆ ఆర్మీ గురించి చాన్ చార్లలే వచ్చినావు అనుకున్నా
ఆ ఆర్మీలా గురించి అది ఏ ఎవ్రీ ఇయర్ వేరే వేరే ప్లేస్లలా వాడుతదిరా
ఆహా వన్ మొన్న వెేయింది అరుణాచల్
అది మొన్న వోయింది అది ఎన్సిసి క్యాంబాద్
అదే ఎక్కడికి మధ్యప్రదేశా
హిమాచల్ ప్రదేశ్
ఆహా
హుహ్ ఇది ఆర్మీదా ఈ ఈవెంట్ పేయినా సారి మన జేఎన్ఎస్ లో పెట్టిరు.
ఎక్కడది హైడ్రావో ఆ ఓ తోక్ అనువావండ్ అనువావొన్
ఉ ఇకే కేడిసి కాలేజ్ ఏనుకుంటది గ్రౌండు
ఆహ్
అల్ల వెట్టిరు తర్వాత గుంటూరు
ఆ
ఇలా వేడుతారు ఇగా ఒక్కొక్క ఓ తడా వేడతారు.
ఆ
ఒక్కొక్క కాడ బేడుతార్ రా ఇయర్ ఇయరు.
అంతే ఆ అంటే ఇయర్ ఇయరు చేంజ్ జెతార్ ప్లేసు.
ఆ ఇయర్ ఇయరు చేంజ్ అయితది.
ఆహా
మళ్ళీ ఇప్పుడు ఇంకోటి టిఏ ఆర్మీ అని దాని ఏజ్ ఫార్టీ దాకుంటది.
ఉమ్
అది వడితే అదే అద్ వాసదంట ఈ రెండు మూడు నెలలా
అద్ దేని గురించి ఇది గాద్
అదే ఓడా ఆర్మే
ఆహా
కాకపోతే అది ఎట్లా అంటే అల్లా వాడు ఒక్కల్ నిద్దర్నె సెలెక్ట్ జేసుకుంటుడు.
నావీ మంచి ఉంటద్ గన్నా
అన్ అరే నావియా ఆ నావి వాడయాటూరా
పాడయాంట్నా
ఆ పడయంట
అదే అప్లై ఎంతావో జున్తవున్న మొన్న ఎవరో ఏపీరు నాకు
ఓహో పడయట పడయట.
నవున్
హావును ఒకసారి యూట్యూబ్లా యు ఎఫ్ జె చానెల్ అనుటాదిరా.
హా
యూట్యూబ్ యూఎఫ్ జే చానల్.
ఆ
అలాక్ ఓయి రీసెంట్లీ జాబ్ నోటిఫికేషన్స్ అని గోటు
ఆ వొతాయా ఏనే
ఆ వత్తాయ్ వాడు వీడియోలు జేప్తాడు, జాబులు పడ్డప్పుడు ఏప్తాడు.
తహా
ఎట్లా అప్లై ఏసుకోవాలే, ప్రాసెస్ ఎట్లుంటది. దాంట్లో ఎట్లుంటే ఎక్కువ ఎగ్జామ్ ఎట్లా వేడుతారు క్లాసుల్ తుడా ఎప్తాడు వాడు అకాడమి ఉంటది వానితో వాని దగ్గర బుక్స్ కూడా దొరుకుతయి
ఆ ఆ
మాత ఆంధ్రప్రదేశ్ అండి
నాకు నావీ ఇష్టం చాలా
ఆ వాళ్ల దగ్గర అన్ని రకాలు ఉంటాయిరా వానిది కోచింగ్ సెంటర్ టడు అకాడమి
ఆ
వాడే క్లాసులు చెప్తాడు వాడే గ్రౌండ్ వర్క్ ఇస్తాడు వాడే జాబ్ నోటిఫికేషన్ చెప్తాడు అని
ఆహా
ఎట్లా అప్లై చేసుకోవాలి ఫస్ట్ నుంచే లాస్ట్ దాంక చెప్పు
ఆ
ప్రతి డౌట్ క్లి క్లారిటీ వతుది
ఆ అది మంజుంద ఎంట
ఆ ఇప్పుడు చూడు తర్వాత
ఆ
నీకు అన్నీ చెప్తాడు రీసెంట్గా
రీసెంట్ జాబ్
ఆ నువ్వు అలా ఏ డౌట్న్నా అడిగినా ప్రతి ఒక్కటి వత్తదలా
ఆ
మెడికల్ చెకప్ ఎట్లు ఉంటందా అని అడుగు దానికి వీడియో ఉంటది అది కూడా వత్తది
ఆ అన్ని పెడతాడు ఆయన
అన్ని పెడతాడు ఎందుకంటే వాడు అకాడమీ నడుపుతాడు కాబట్టి వాడు అన్ని చేస్తాడు చెక్ చేస్తాడు అన్ని అంగాది
ఆ
ఎందుకంటే వాళ్ళు చెక్ చేయకుండా వచ్చి తీసుకుంటే వాడి తర్వాత అక్కడ ఫెయిల్ అవుతాడు కదా అదే ముందుగా చెప్తే దానికి ఏమన్నా మెడిసిన్ ఏదో కూడా అట్ల వాడతారు
అవును
వాడు అందుకే చెక్ చేసి చెప్తాడు
ఆ ఆ సరే అన్న
బాయ్ మరి ఇగ
ఆ బై
ఓకే